హలో హలో
చెప్పండి
హాయ్ అండి బాగున్నారా
బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఎం లె సాయంత్రం పని చేస్తున్నా
అప్పుడే స్టార్ట్ చేసిర్ర
అవును ఇగ పిల్లలు బయటికి పోయినప్పుడు చేసుకుంటే అయిపోతది కదా
ఉహు బాబు స్కూల్ కెలిండా
వెళ్ళిండు మీ బాబు వెళ్లిండ
ఆ వెళ్ళిండు ఎవరు తీసుకొస్తారు ఇప్పుడు మరి
వాళ్ళ నిన్న తీసుకొచ్చినోళ్ళే లేక్పోతే వాళ్ళ డాడీ
ఉహు ఏమో మాకు వెళ్తా వెళ్తా అన్నాడు లేకపోతే ఫోన్ చేస్తా అన్నడు
అవునా చేస్తే వెళ్తే నాకు చెప్పు నేను కూడా వస్తాను
అవునా తే చూస్తా టైం గాలేగా ఇంకా చూసి చెప్తలేనిక్ అన్నడు టైం అయినప్పుడు
సరే వెళ్తే చెప్పు వస్తా
తిన్నారా ఆఫ్టర్నూన్
తిన్న మీరు
ఏం కురోండినావ్
పప్పు టమాటా మీది ఎం కర్రీ
మాది మటన్ మటన్ వండినా ఆ
చిన్న బాబు ఏం చేస్తున్నాడు
చి బాబు ఇప్పుడే తినిపించినా ఆడుకుంటా ఇప్పుడే తినిపించినా ఆడుక్కుంటుండు
మళ్ళీ నైట్ పెడతారా
అంతనే లేట్ అయింది ఈరోజు ఇంకా
అదే ఇప్పుడు త్రీ అవుతుందిగా త్రీ థర్టీ
ఆ అదే లేట్ అయింది రోజు ఈ టైమ్ కి ఎప్పుడో తినిపించేదాన్ని ఈరోజు లేట్ అయింది మీ బాబు ఏం చేస్తుండు
మ చిన్నబాబు బయటికి తిరగడానికి ఎళ్ళిండు
ఎవళ్ళి కెళ్ళిరు
అత్తమ్మ
ఉహు
వాడోచ్చే వరకి పని అయిపోవాలని
ఆహా సుట్టయిపోయినంక కొత్తాంటివి కదే
అత్తనే అనుకున్నా గని ఇగ మరి ఇటు నుండి అటు తిరిగింది ఏంది ఏం చేస్తాను నేనేం చేయను చేస్తే ఎవరు వాళ్ళు చేసుకోవాలి ఎవరిది వాళ్ళు చేసుకోవాలనే ఆహ్.
ఎన్నటి నుంచె ఉహూ.
ఈ రోజేగా నిన్ననే వచ్చినాగా నేను.
ఉమ్ వాళ్ళిద్దరి వాళ్ళ ఆమె వండుకున్నాదవనే.
పెండలే.
అట్నే పెట్టిందా.
ఉమ్.
మీ రాకుండా మేల్కన్నారా.
ఆహ్ మా వరకు పిండేసిన పొద్దున్నే.
అవునా.
రోజు పొద్దున పిండేస్కుంట కదా పిల్లలకు స్నానాలు పోసిన తర్వాత.
ఇంకా మళ్ళీ ఈవినింగ్ పోయవా ఇప్పుడు. నేను స్టార్ట్ చెస్తాను. నేను కూడా ఇంకా వో స్కూల్ పంపిస్తానని పొద్దున్న పోస్తాన్నా వాడికి పోస్తా ఉంటే వీడు కూడా. పెడతాను.
ఇద్దరికి పోస్తాను పొద్దున పొద్దున సాయంత్రం రోజు పోస్తా.
ఆహ్ ఇగ సరే అని మళ్ళ వీడికి కూడా పోస్తున్న మళ్ళా సాయంత్రం మళ్ళా పోస్తా. సనొచ్చినాంక ఇద్దరికీ. సిక్స్ థర్టీకి అట్లా పోస్తా రాంగానే ఏం పోయాను.
నేను కూడా అంతే ఇప్పుడు వచ్చిన తర్వాత అన్నం తినిపించి. ఈ సిక్స్ థర్టీ వరకు పోస్తా పోసి నేను చేస్తా. ఇప్పుడు వచ్చినాంక తన్నదే మళ్ళా నైట్ తినడు ఇంకా.
ఆహ్ పెట్టాను కాకపోతే ఏమన్నా స్నాక్స్ ఇట్లా ఇస్తా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఇస్తా.
ఏమన్నా తింటే మళ్ళ అన్నం తినడు.
అవునా ప్రూట్స్ ఏమన్నా ఇస్. తా ఆహ్ ఈవినింగ్ నైట్ లంచ్ పెడత ఇగా కంపల్సరి నైట్.
గంట.
ఉమ్ ఆహ్ లే ఎసిస్తాను నేను స్కూల్నంట తింటలేడంట అలా మేడం. కంప్లీంట్ చేస్తాంది. మీరి ఇంటి దగ్గర తినిపించకండి. ఆహ్ ఏసియ్యండి బాబు తింటలేడు స్కూలా. డైలీ తినిపించలంటే మాకు ఇబ్బంది అయితది కదా మేడం అంటాది మనం స్కూల్కి వెళ్లితే.
అవునా.
ఉమ్ సరే అని ఇంకా ఎసిస్తాన్న ఇప్పుడైతే. ఏశిస్తే తింటాను. కొంచెం లేట్గా అయినా సరే వాడే తినాలని వానికే ఇస్తాన్న.
అట్లనే పట్టుకొని కూర్చుంటాండు ఇంతసేపుగానీ సగం కూడా అయిపోవట్లేదు. ఏసి అక్కడ పెడితే.
ఆహా వీడు తింటాండులేగాని లేట్గా తింటాండు ఇక అడు తిప్పలు వాడి బెదిరిస్తా కొడతా అది అని చెప్పి ఇగ తింటాడు.
కొట్టిన కూడా దెబ్బలన్న పాడు. తండుగాని తిండి అయితే అయిపోవట్లేదు అసలు అన్నీ.
ఆహ్ స్కూల్లా తినిపిస్తారంటాన మరి.
కి టిఫిన్ పెడతానేమన్నా.
టిఫినా.
ఏదన్నా ఆహ్ పూరి వడ. పొద్దున్న అన్నం తినిపించి పెట్టట్లేని తినట్లేదంట పట్టుకొస్తాండు నిన్ను కూడా పట్టుకొని వచ్చిండు
టిఫిన్ అయితే తింటండ మరి
ఆ టిఫిన్ తినేస్తాడు వడగిట్ల అయితే తినేస్తాడు ఇయల పూరి చేసి పెట్టిన ఆ పూ ఈయల పూరి చేసి పెట్టిన పప్పు వండి పూరి చేసిన వడ చేతే చట్నీ అవసరం లేదు వాడు అల్లు ఉప్పే చేస్త ఆ ఊటీయో తింటాడు
మినపప్పు వడల
హు
ఉహ్మ్ అందరికీ చేతవా వాళ్ళ వరకేనా
ఇవేనీ ఈ రోజేగా అయితే
పూరీలు అందరు చేసినవ
వా ఒక ఐదు చేసిన ఆరు చేసినట్టున్నా వాడొక పొద్దునే పొద్దున్న ఓరెండు తిన్నాడు మూడు బాక్సులో పెట్టినా ఇంకా రెండు మిగిలితే నేన్ తిన్న ఏడు చేసినటున్న రెండు మిగిలినయి వాడికి పెడతంటే వద్దు అన్నాడు వద్దు అన్నాడనీ నేన్ తిన్న
వీడు కూడా ఏదో ఒక టిఫిన్ పెట్టు అంటాడు కానీ ఏమో స్కూల్ టిఫిన్ మళ్ళ ఆఫ్టర్నూన్ అన్నట్ టు పెట్టం మార్నింగే తిపిస్తా టిఫన్
మళ్ళా స్నాక్స్ పెట్టాలి ఆయనకేమన
ఉమ్ స్నాక్స్ కంపల్సరిలయి హ్మ్
ఈయల ఏం చేసినా బాట్లెంచేతుల
ఉహ్మ్ ద్దా ఇంగ నేను కూడా మొన్న సూపర్ మార్కెట్ వెలో తెచ్చినా ఉన్నాయి ఏంచేయాలా అవి ఉన్నాయి అట్లనే ఈ రోజు ఏం పెట్టినవు బిస్కెట్స్ పెట్టినా
బ్యాట్లు వేసి బిస్కెట్స్ పెట్టొద్దంటాల మేడారు మేడలు పెట్టొద్దంటారు బిస్కెట్స్ పెట్టొద్దంటారు మేడలు
ఆహా
టీచర్స్ పెట్టద్దంటాల బిస్కెట్స్
ఉమ్ తింటాండుగా వీడని పెడతాను నేను
తింటున్నాడు కాని వాళ్ళు పెట్టొద్దంటారు బయట ఆ తీసుకురావడానికి తీసుకుపోతాం కదా స్కూల్ కి తీసుకుపోయేప్పుడు బయట నిల్చుంటుంది పిటి మేడమ్ ఆమే డ్రెస్ వేసుకొని ఉంటది ఆమె చెప్తంది బిస్ కెట్స్ మాత్రం అసలు పెట్టద్దు షాప్ దగ్గర కొనియొద్దు బిస్కెట్స్ పెట్టొద్దు స్కూల్ కి అని
ఆహా
ఫస్ట్ రెండు రోజులు బిస్కెట్లే తీసుకుపోయిండు
ఆహా
ఇంక పెట్టొద్దంటందని మొక్కజొన్న అటుకులు తెచ్చినా అవేం చేస్తా పాపడాలు పాప్కార్న్ చేస్
పాప్కార్న్ నేన్ కూడా మొన్న కొనుక్కొచ్చిన తిన్ లేదు ఇంటికాడ రా వచ్చినక సాయంత్రం చేసితే తిన్నే తిన్లే పాడేసిరు అట్లానే చేయాలి ఒక ఐదు ప్యాకెట్లు కొనుక్కొచ్చినను ఎందుకైనా మంచిదని ఒక పది రూపాయల తీసుకొచ్చిన తింటరో తినరో అని
ఆ కలిపినియ్ ఏందుకు తీసుకొచ్చ బయట వెడి ఎల్స్ క్రకా
వేడిగానేంది అంటే అవి చేసుకునేటి మనం వేగింట్లే విడిగా ఆ
ఆ
ఆహా
ప్యాకెట్స్ అయితే ఫార్టీ రూపీస్ కె ఎన్ని వస్తాయి. కొన్ని కొన్ని వస్తాయి కదా ఇట్లయి పావు కేజి వస్తాయి ఫార్టీ రూపీ వేస్కి
నేను అలాల్ అ విఎంఆర్మ్ అలా తీసుకున్నా
ఉహు విఎమార్కు ఓయ్నావా?
ఆ అ ఎంకాలే అంతలేదు నూను పిల్లలు మనమే తీసుకున్న తినడానిక అంతే
హ్హ్
ఆ వాళ్ళ మన్నని తినడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి బిస్కెట్స్, స్నాక్స్ అవి ఇవన్నీ తీసుకుని వచ్చాను అంతే
క్రావాలి నేను కూడా ఒక రోజు పోయిన లేకపోతే వీడికి రోజు స్నాక్స్ కావాలిటి ఎన్ కావాలి
అ ఆ ఇంగో టిఫిన్ కె ఇబ్బంది పైస ఆరోగ్యగాని ఇదే మినపప్పు లేదు మి ఇంట్లో మేము మినపప్పు తీసుకురావాలి.
మినపప్ప ఎయ్యం గాని ఎ టిఫిన్ చేస్తేనే ఏదో ఒకటి తింటాను కానీ అన్నం పెడితే మళ్ళా పట్టుకొస్తాను. సగం తిని సగం పట్టుకొస్తాను.
ఉమ్ ఇగో నాకేమో ఈడు చిన్నోడు తింటలే అన్నం మెయిన్
ఆ సగం కూడా మేడం తినిపిస్తే తింటాన్నడట
ఆహా టిఫిన్స్ వాడు తింటాడు లే లంచ్ కూడా ఫస్ట్ రోజు, సెకండ్ రోజు ఏమో తినలేదంట వాళ్ళ డాడీ పోయ్ తీసుకొచ్చ వాడు అన్నమె తినలేదంట ఈరోజుని చెప్పిండు. ఎందుకు అంటే నాకు కర్రీ నచ్చలేదు మమ్మీ నాకు తినబుద్ధి కాలేదు అనం నాలుగు ఐదు టమాటో వండి పెట్టినా నేను మ్ నాకు కర్రీ నచ్చలేదు. దు తిన బుద్ధి కాలేదు అనేసి అంటండు నెక్స్ట్ డే నేను పోతే మేడం కూడా అట్లనే అన కర్రీ నచ్చలేదు అన్నాడమ్మాకపోతే కొంచంమన్నా తినాలి అ లే కళ్ళు తరుగుతాయని నేను తనిపించినావా అ చెప్తాంది
ఆహా
నారి కర్రీస్ పెడతలే ఏనిగ ఎండ కూడా కొడతా నను కరీస్ పెట్టకుండా పులిహోర అన్నా, ఎగ్ రైస్ అన్నా వేసి పెడతాను. వెజిటేబుల్ రైస్ అన్నా
ఊకే ఎగ్రైస్ పెడితే వేడి అయితది పిల్లలకి
అదే పులిహోర ఏస్తే ఎక్కువ అంటే పోపన్నం లెక్క పులిహోర పోతే పబ్బి అఖిచడి
అది తక్కువ జయ్
ప తోటి కిచెడి చేస్తా బాగా
ఉహు అయినా మీ షాప్ లో దేవట్లేరా రైస్లు అహ్హ్ రైసులు తేవట్లే రానే షాపులో
ఏం రైసులు
మీ షాపుల
అయ్య ఆహా ఫాస్ట్ ఫుడ్ అ నైట్ టైం ఏదో ఏదో ఒక వెంకవని ఆ నూడిల్స్ది ఎప్పుడో ఒకసారి చేస్తాడు ఉకేవీడు
ఊ ఉమ్ ఆహా
సరలే
ఎన్ని మినిట్స్క్
ఏంటి
హలో ఓకే హలో టెన్ మినట్సా ఫిఫటీన్ మినిట్స్ హలో
త
ఎన్ని మనిట్స్ కావలె హలో అయితే హలో